ఏం చేస్తున్నావ్
పర్ గ్రపజన్నా నువ్వేం చేస్తన్నావ్
ఇనూరుక
ఉమ్ తింటూర
తింటే ఉ న తింటేవా
ఆ మధ్యాహ్నం ఇంత
ఏం పని కంపెనీలా
ఏం పని కంపనీ పని
ఆ
ఇంకా అమ్మి
రా రాత్రికేం చెస్తన్నావ్
వడలు బొత్త
ఆ
నువ్వేం చేేసినావు
చేసింది తింట
అంతేనా
ఆ
చేసింది తింటావా
ఆ చెప్పమ్మ వడలు ఎట్లా చేస్తారు
ఇంగా
మ్మ్
టమాటో పచ్చిమిరపకాయలు కొత్తిమీరా కూడా ఏసీ రూబ్బి
యామ్మా మీ అమ్మ బంద్
మా యమ్మ బర్రే పాలు పీతుకుతాంది హ
మ్మ్ ఎన్ని లీటర్లు ఇస్తుంది రాజా
ఎన్ని లీటర్లు పిండుతుంది
మ్మ్ హ్హ్ తర్వాతయ్ సరిపోవా
ఇంకా రెండు లీటర్లు పిండి ఉంటే బాగుండు
మ్మ్ మీ అక్క ఏం చేస్తుంది ై హ
ఆ నాకు త్రీ కి తెలీవచ్చింది ఎల్లెలూకాల పండుకుంటంది
ఇయ్యాల బాగా నాలాతగా ఉంటుంది
ఆమాషపోసుకోండి అందుకే జ ఏందే అమ్మే
చెప్పమ్మా ఇంకేంలే
నీకేం మొకమాంత గుల్లగున్నాయి
స్టైల్ అది
ఫుల్లుగా చెయ్యి స్టైల్ అమ్మా ఓ ప్చ్ ఇంకేమి అయిపోయిందా చదువు అంతా
ఓ సంవత్సరం
ఇంకా సంవత్సరం ఉందా
మ్మ్
మల్ల పెల్లి చేసుకుంటావా
మ్మ్
జావా చెయ్యలేదా అమ్మి
మళ్ళీ పెల్లి చేసుకుంటాన్నావంటా
మీరు నేను అడగిన దానికి సమాధనం చెప్పు నువ్వు అంటది
నువ్వు తమాషా కి అడిగినావనుకుంటే
అవునా నేను సీరియస్ గా అడిగిండు ఉ
నేను సీరియస్ గా చెప్పలేదా జాబ్ చేత్తన
ఇంగేమి నీ ఫ్రెండ్స్ బాగున్నారా
ఉం బాగున్నారు మీ ఫ్రెండ్స్ బాగున్నారా
ఉం
కంపనీలా ఫ్రెండ్స్ ని ఏసుకొని తిరుగుతూ ఉంట కంపేనీ అంతా
సప్తార ఫ్రెండ్స్ వరాాలదు
ఆ హలో హలో మా ఇనిపిలేదా
చెతారు చేసుకుని తిరుగుతూ
ఇప్పుడువోత్తాం ఇప్పుడువోత్తాంది అప్పుడే రాలేదు
ఇంగ ఏమ్మా బట్లన్నీ పిండి ఎత్వా
పిండేత్తే ఇంగే రేపుంద కంపేనీ ఉం వినిపిస్త వినిపిస్తా అంది ఇప్పుడు హమ్ రేపు చికెన్ చే తరా అదివారమా మేము చేస్తాం మటన్
అవునా బాగ తిను లావుగా
సరే
ఇంగేమి చెప్పువ
ఇ రోజు ఓటీకి ఎంత ఇస్తారు డబ్బులు
ఏల్ నోర్తార
తగేష్ మరి
ఇంగేమ్మా
చెప్మాకు నందిని కాసు
ఆరువేలా
అంతేనా